హలో నమస్కారం అండి బాగున్నారా
నమస్కారం అండి బాగున్నాము మీరు బాగున్నారా అండి
ఆ మేం బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాము
అవునా అండి నేను కూడా అ లేదండి ఖాళీగానే ఉన్నాను మీ ఆ చేస్ తామండి మీరు చేశార
ఆ చేశామండి
ఆ మీ స్కూల్ లైఫ్ అలా అదంతా ఎలా ఉండేదండి
స్కూల్ లైఫ్ అంటేనే చాలా బాగుంటాంది కదండి ఎవరి లైఫ లో ఉన్న ఇంపార్టె స్కూల్ లైఫే కదా
అవున అవునండి మెయిన్ చాలా మెమోరీస్ కూడా ఉన్నా ఉంటాయి మనకి స్కూల్ లైఫ్ లో చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి. మ ఉండేవి హ్మ్మ్
స్నేహితులు ఉన్నారా అండి మీ స్కూల్ లైఫ్లో
ఆ అవునండి నాకి ఇప్పటి వరకు కూడా చాలా మంచిగా ఉన్నారండి స్నేహితులు. ఇప్పటికి కూడా వాళ్ళతోనే కొనసాగుతున్నాను. చాలా బావున్నారండి ఆ మాట్లాడు ఉంటామూ స్కూల్ లైఫ్ అనేది చాలా ఉండ చాలా బెస్ట్
అవునండి చాలా మెమరీస్ ఉంటాయి. కాబట్టి మన లైఫ్ లో ఇంపార్టెంట్ ఫేజ్ స్కూల్ లైఫ్
అవును అండి మీరు ఎలా ఎంజాయ్ చేశారండి మీ స్కూల్ లైఫ్ ని
మేము అంద అలాగే అండి చిన్న అప్పుడు ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి స్కూల్ లైఫ్ లోనే చాలా బాగా పిల్లలు అంతా ఏమి ఈగోస్ లేకుండా చాలా మంచిగా ఉండేవాళ్ళం అండి కలిసిమెలిసి ఆడు
అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈగో సన్నియాట్లా అంట. అన్నీ ఉండవు.
అవును బాగా అందరం కలిసి మెల్సి బాగా ఆడుకొని బాగుండేవాళ్ళం అండి
బాగుండే వాళ్ళం
ఇ తనంగా ఉండేది ఏదైనా మంచిగా
అవునండి కలిసిమెలిసి ఉండే వాళ్ళం.
అవునండి బాగా ఆడుకునే వాళ్ళం మేమైతే స్కూల్ లైఫ్ అంటేనే గేమ్స్ అన్ని బాగుండేవి.
అవునానండి చాలా బాగుంటుంది లెండి. మేము కూడా అలానే అండి బాగా ఎంజాయ్ చేసాం అలా స్కూల్ లైఫ్
ఇప్పటికీ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడు తుంటార అండి మీరు బాగ కలుస్తు
ఆ కలుస్తూ ఉంటామండి బాగా బాగా కలుస్తూ ఉంటాం బయటికెళ్ ఉంటాము అలా
అయితే మీరు చాలా అదృష్టవంతులండి, ఇంత బిజీ దాంట్లో కూడా ఇప్పటికిీ ఫ్రెండ్స్ తీ
అవునండి అవునండి వాళ్ళు కూడ అలా అని బాగుంటారు నాకు నేను కూడా వాళ్ళతో అలానె బాగుం తాను టచ్ లో ఉంటాం బాగా అందరం కలిసి
మంచిదండి స్కూల్ లైఫ్లో ఫ్రెండ్స్ని మా త్రం మనం ఏ ప్పటికీ మర్చిపోలేమండి. కాలేజ్ లో ఉన్నా మర్చి వస్తారు పోతారు కానీ స్కూల్ లైఫ్ ఫెండ్స్ంత లైఫ్ లాంగ్ ఉంటారు. అనేది అందరు అంటు ఉం
అవునండి కంటిన్యూ చేస్ వాళ్ళతో ఉన్న మన ఫ్రెండ్షిప్ చాలా నాకైతే ఒక్కొక్కరితో ఉన్న ఫ్రెండ్షిప్ సెవెంటీన్ ఇయర్స్ సిక్స్ ఎయిటీన్ ఇయర్స్ అట్లా అట్లా ఉందండి ఒక్కొక్కరితో
ఉన్నారంటె
అవునండి చాలా మంచిగా ఉన్నామండి మేము అందరము ఎంత కొట్లాడుకున్నా కూడా మరీ లాస్ట్కలిసిపోయి ఇప్పటి వరకు ఉన్నామండి అవునండి. బాగా మ బాగుంటారండి అందరూ ఇంకా స్కూల్ లైఫ్ లో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. అండి అసలు ఇంకా మాకైతే లంచ్ బ్రేక్స్ చిస్ షార్ట్ బ్రేక్స్ వోచ్చిన కూడా మేము మా స్కూల్ చాలా కొంచెం పెద్దగా ఉండేదండి.
అవునా అండి గ్రౌండ్ అలా మాది కూడా చాలా పెద్దగా ఉండేదండి గ్రౌండ్
అలా పెద్దగా ఉండేది మేము ఇంకా ఇట్లా బ్రేక్స్ ఏమన్నా వస్తే చాలా అండి గ్రౌండ్ లోకి వెళ్ళలిపోయే వాళ్ళం. ఇట్లా హైడ్ అండ్ సిక్ అంటా ఇంకా లాక్ అండ్ కి అంట ఇలాంటి గేమ్స్ అన్ని ఆడే వాళ్ళం. అండి చాలా బాగుండేది అసలు అప్పుడు మాత్రం
వస్తుంది. మేము కూడా అలాగ చెట్లు చాలా ఉండేవి చెట్లు ముట్టుకొని అన్ని హైడెన్ సిగ్గాని అన్ని బాగా ఆడేవాళ్ళము
టే కూడా చాలా ప్రశాంతంగా ఉంటది
అవునండి మా స్కూల్లో ఫ్యాన్స్ అనేవి ఉండేది కాదండి అవి ఆ పేరీగిన చెట్లు చాలా చెట్లు ఉండేవి ఆ చెట్లలోనే మాకు గాలివోచ్చేది.
అవునా అయితే మీ స్కూల్ ఒక ప్రకృతి తి వనంలో ఉన్నట్లా
నంలో ఉన్నట్టే ఉంటుంది. చాలా అంటే మొక్కలు ఉంటాయి. మా స్కూ ల్లో చాలా మంచి స్కూల్ మాది. ఇప్పుడుండే స్కూల్స్ పోలిస్తే ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా బిల్డింగ్స్ లో ఉంటది. స్కూల్ మేము ఉన్నప్పుడు మాత్రం చాలా చె ఉండేది
మాది కూడా అలానే పెద్ద స్కూల్ అండి బాగా బాగా గ్రౌండ్స్ అట్లా ఉండేటివి. బాగా వెళ్ళి అలా ఇంత బ్రేక్ దొరకకూడదండి. పొయ్యి ఆడుకునే వాళ్ళం. ఇంకా మా గేమ్స్ టీచర్ అయితే ఇలాంటి గేమ్స్ అన్ని ఆడనిచ్చేది కాదన్నమాట మా టీచర్ ఇప్పుడు ఖోఖో కబడ్డి ఇవే ఆడే డే అని అనేది అన్నమాట కానీ మా పిల్లలకి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయండి ఇలాం
అవునులేండి సన్నవి అవునండి వాళ్ళకి తెలియకుండా దొంగగా ఆడే వాళ్ళము మేము కూడా
అసలు ఇంకా దొంగగా ఎలా ఆడేవాళ్ళం అంటే అలా ఆడే వాళ్ళం ఇంక టీచర్ గ్రౌండ్ ఎంటర్ అవ్వక ముందు వరకు ఇలాంటి గేమ్స్ అన్ని ఆడే వాళ్ళం
ఒకసారి టీచర్ వచ్చాక ఇంకా వాళ్ళు చెప్పిన గేమ్స్ ఆడేవా
ఇంకా గేమ్స్ మ్స్ ఆడేవాళ్ళం అది మాత్రం చాలా ఫన్ గా ఉండేదండి
ఇట్లా చిన్న చిన్న జ్ఞాపకాలే కదండి మన గుర్
అవునండి అవునండి ఇంకా మీరు కాంపిటీషన్స్ లో అలా పార్టిసిపేట్ చేసే వాళ్ళ అండి
ఆ చేసే వాళ్ళ మండి బాస్కెట్ బాల్లో బాస్కెట్ బాల్ గేమ్స్ స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడే ఇంకా గేమ్స్ అండి ఆడేవాళ్ళం అండి కాలేజ్కి వచ్చా కా ఏమి లేవు ఈ చైల్డ్ హుడ్ ఫులు బాస్కెట్
అంటే ఇలా డాన్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అలా కూడా మీరు పార్టిస్ పేచ్చేస్
ఆ అప్పుడప్పుడు చేసే వాళ్ళం అండి డ్యాన్స్ లోకాని సింగింగ్
ఓ అయితే మీరు మంచి సింగరా అండి
అలా ఏం కాదండి కానీ కో మాకి గ్రూప్ సింగింగ్ ఉండేది అప్పుడప్పుడు ఏమైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు పార్టిసిపేట్ చేస్
అవునా మీకు డ్యాన్స్ వచ్చా అండి మీకు డ్యాన్స్ బాగా చేస్తారా
అంత బాగా ఏం రాదండి కొంచెం కొంచెం వ చ్చు పాటిస్పేట్ చేసినర మీరు ఇ ఆ చేశామండి చేశానండి మీ చేశారు
ఆ ఆ చేసామండి మా స్కూ లో మా స్కూల్ పెట్టి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అయిందని చెప్పి గోల్డెన్ జూబ్లీ చేశారండి అప్పుడు ఆ చాలా అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి అప్పుడు నేను ఒకసారి పార్టిసిపేట్ చేశానండి ఇంకా ఇట్ల నార్మల్ గా టీచర్స్ డే చిల్డ్రన్స్ డే అంట రిపబ్లిక్ డే అంటా ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా అండి అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి డ్యాన్స్ నేర్చుకొని మేమంతకు మేమే నేర్చుకొని చేసే వాళ్ళం అండి అది కూడా చాలా ఫన్ గా ఉ ఉండేదండి
అవునండి అప్పుడు అందరు ఇంకా మెయిన్ గా సెలబ్రేషన్స్ అంటేనే స్కూల్ లో ఇంకా మనకి ఫుల్ు పండగట్ టీచర్స్ అంతా పక్కనకు వెళ్ళిపోతా ఉంటవి వాళ్ళ హడావిడ్ల వాళ్ళు మన
మన హడావిల్లో మనము ఎలాగైనా ఫన్ కదండి అలా అందరం కలిసి ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అలా
ఇంక ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే వచ్చింది అంటేనే చాలుా ఇంకా ఫుల్ డ్యాన్సులు పాటలు అన్నీ పెట్టుకొని మనకంటే సపరేట్గా ఇంకా క్లాసెస్
అవును ఆ కొద్ది రోజులు అందరూ ఆ ఆ ఫెస్టివల్ ఫెస్టి మూడ్ లోనే ఉంటారండి
అవునండి అన్ని పండుగ వాతావరణం అంతా కనిపి చేది మేమే
అవునవునండి అవును చాలా బాగు డేది అప్పుడు లైఫ్ మది అక్కడ స్కూల్ కేళ్ళి అది ఇలాంటివన్నీ చేద్దామా అని అనిపిస్తు
అవునండి ఇప్పుడు కొ లైఫ్
అవునవును అప్పుడు నో టెన్షన్స్ కదండి ఓన్లీ చదువుకోవడం స్కూల్ కి వెళ్ళడం అక్కడ స్నేహితులతో కలిసి అవునవునండి స్నేహితు పతో కలిసి ఆడుకొని ఇంకా అది చేసి ఇ అంతే కదండి ఇంటికి రావడం ఇంకా మనకి ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమి స్ట్రెస్ ఉంటాయి అ ఇప్పుడు కాబట్టి బావ
దూరం అండి మా ఇంటి దగ్గర నుండి బస్సు లో వెళ్ళొచ్చే వాళ్ళం అప్పుడు కూడా స్నాక్స్ తింటూ ఈవినింగ్ వచ్చేటప్పుడు అన్ని చూసుకుంటూ రోడ్ లో బాగా వాళ్ళ ట్రిప్కి రోజు మీకు వెళ్ళి వచ్చినట్టుండదండి మాకు
అవునా అలా కూడా చాలా బాగుంటుంది కదండి అలా బస్లో అందరితో కలిసి ఏదో ఒక ట్రిప్కి వెళ్ళసిపోయినా కూడా ట్రిప్ ప్పుకే
రోజు కలిసి పోయే వాళ్ళము రోజు హాఫ్ అన్ అవర్ పోయకి హాఫ్ అన్ అవర్ వచ్చి ఖచ్చితంగా పట్టేది మాకు
ఎలా
ఆ ఒకసారి వేశారండి వెళ్ళాం మేము కూడా స్కూల్క స్కూల్ వెళ్ళామండి ఒక కేవ్స్కి అలా పిలుచుకొని వెళ్ళింట చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ
ఆహా అవునండి బాగుంటుందండి అలా స్నేహితులతో కలిసి ఇంక మళ్ళా మనం ఇప్పుడు పోవాలన్నా వాళ్ళతో కలిసి పోలేం కదండి అలా అప్పుడు చాన్స్ అప్పు అప్పుడు చాన్స్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళడే చాలా మంచిది
అవునండి
ఆ చాలా బాగుంటుంది మేము కూడా అలా ట్రిప్కి వెళ్ళామండి
అవునా అండి ఎక్కడికెళ్ళాల
ఇట్లా తమిళనాడు అలా వైపు తీసుకొని వెళ్ళిండా చాలా అంటే చాలా బాగుందండి అలా అందరితో కలిసి టీచర్స్ అందరు కూడా వ స్తారు మనల్ని చూసుకోడానికి
అవునులేండి వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇంట్లో ధైర్యం ఉంట
ఆ ఇంత ఇంట్లో వాళ్ళు కూడా మనం సేఫ్టీగా పంపడానికి కూడా ాకదా మే మొకా త్రీ ఫోర్ డేస్ ఏమో వెళ్ళామ అండి త్రీ ఫోర్ డేస్ వెళ్ళంటే మీ చాల యాంటె చాల చాలా బాగా ఆ ఉన్నిండేది అక్కడ అంతా చూడ్డానికి ఇంకా వాళ్ళి ఫుడ్ పెట్టారంండి ఆ టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అవునండి చాలా అంటే చాలా బాగు బావుండేనండి అలా అందరితో కలిసి వెళ్ళడము బస్సులో వెళ్ళేటప్పుడు ఇంకా ఫుల్ డ్యాన్సులుంట అవి అంట ఇవంట అన్ని చేసుకున్నె చేస్ కొని వెళ్ళే వాళ్ళము చూడండి స్కూల్ లైఫ్ ఎంతా మెమోరీస్ ని ఇప్పుడు మాట్లాడుతా అంటే ఇంకా మాట్లాడాల ఇంకా మాట్ ట్లాడలా
అవునండి ఇప్పుడు మాకు కూడా గు గుర్తుకొస్తా ఉంది మా స్కూల్ లైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడ ఉన్నారు ఇప్పుడు అంత ఎవరి లైఫ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బట్ మేము కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ నీ కొంతమంది మా ఫ్రెండ్స్ కాలేజ లో కంటిన్యూ అయ్యారు బాగుండదు
అవును అలా కూడా బాగుంటుంది అలా! ప్పుడు అవ్వడము
అవునండి ఎంతైనా ఆ మధుర క్షణాలు ఇప్పుడు తల్చుకుంటే కళ్ళము
ఆ అవునండి అసలు ఇంకా ఇప్పుడు మాట్లాడుతంటే ఆగడె పిళ్ లేదు చూడండి అది ఇది ఇది ఇది అని మాట్లాడుతూనే ఉన్నాము.
స్కూల్ ప్లేయర్స్ కానీ అన్నీ కూడా అప్పుడే ఉండేవండి ఇంకొకసారి కాలేజీలోకోచ్చాక ఇవన్నీ ఏమీ లేవండి గేమ్స్, ప్రేలేయర్స్ ఏమీ లేవు ఓన్లీ ఎడ్యుకేషన్.
అవునండి ఓన్లీ ఆ అవును ఎలాగైనా కొంచెం అన్ని వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండేది. ఇంకా కాలేజ్ లైఫ్ వచ్చేసి ఇంకా అలాంటివన్నీ ఏమి! బాగోధం ఓన్లీ స్టడీస్ స్టడీస్ మాత్రమే ఓకే అండి మీ సమాచారాన్ని నాకు అందజేసినందుకు ధన్యవాదముల అండి. థ్యాంక్ యూ బాయ్ అండి.